బాగున్నం మీరు బాగున్నారా
ఆ బాగున్నావండి ఏంటి విశేషం చాలా ఏం చేస్తున్నారు టిఫీన్ అయ్యిందా
ఆ ఏమి చెల్లరా అయింది మిత్రన్నారా
హా తిన్నా మండీ
ఆ ఏం చేస్తున్నారు ఏంటి ఈ రోజు సండే
సండే ఉంటుందండి ఈ జాబ్ లైఫ్ వచ్చిన తర్వా ఎజాయ్మెంట్ అనేది ఉండదనిపిస్తుంది అప్పట్లో మనము హాస్టల్స్ లో ఉన్నప్పుడు ఎంత చక్క ఎంజాయ్ చేసేవాళ్ళమండి
అవును నిజంగా అంతేనే
మీరు బీటెక్ లైఫ్ నేను ఎంబీఏ లైఫ్ నేను అంత బాగుండేది అసలు
రూమ్ లో ఉండడం గాని ఏమైనా వంట చేసుకోవడం గాని
నిజంగా అండి అప్పట్లో అక్కడ ఉండే నేను ఒంటలు నేర్చుకున్నానేమో అనిపిస్తుందండి తెలుసా మీకు వండి పెట్టడము మనం అలాగా మిని పిక్
ఆ ఫుడ్ తీసుకొని ఫైట్ ఒక చెట్టు కింద తినడము చికెన్ చేసుకోవడం మ్యాగీ చేసుకోవడం
అవునండి అవును అన్నట్ మరిచిపోయానడి నేను మా లో ఇంకొక రెసిపీ యాడ్ చేశారండి గార్లిక్ మ్యాగీ అని
అవునా
మీకు చేస్త మీకు చేసి పెట్టలేకపోయానండి అప్పట్లో
నిజంగా చేసావా కార్లిక్ మ్యాగీ
అవునండి అప్పట్లో మనం ఓన్లీ చికెన్ మ్యాగీ ఎగ్ మ్యాగీ చేసుకునే వాళ్ళ లము ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నానండి నేను
ఎట్లా చేసావు
ఏం లేదండి ఇప్పుడు వెళ్ళలే రప్పు లు ఒక ఇరబై వరకు రెండు ప్యాకెట్లు మ్యాగీ చేస్తున్నామంటే ఒక ఇరవై వెల్లుల్లి
ఆ
కారం లేదంటే ఒట్టగరప కాల ఇంకా బాగుంటుంది టుంది అండి ఇవి బాగా మనం మిక్సీ పట్టకుండా రుబ్బుకోవాలండి చేత్తో
ఏది ఒ
ఒటి మరపకాయలు ఇది వెల్లుల్లి రెప్పలు
ఆ నీకెలా తెలిసి రెసిపీ
నేను అలా అలా చూస్తా ఉంటానండి ఫోన్ లో యూట్యూబ్ లో
అయినా గార్లిక్ మ్యాగి ఏ
నువ్వు మీరు చెప్పేది నండి మీకు నోరు ఊరి ఇచ్చేస్త స్తానన్నమాట చెప్పేసి
చెప్పండి
ఒక నూరి పక్కన పెట్టుకోరండి ఒక ముద్దలాగా కొంచెం ఉప్పు యాడ్ చేయండి వెల్లుల్లి రెప్పలు ఒటిమిరపకాయలు ఉప్పు రాళ్ళు ఉప్పు ప్పు బాగా ఒక చిన్న ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండు గంట అట్టలు ఆయిల్ తీసుకోండి బాగా మరగణించండి
ఆ తరువాత
కాగిన తర్వాత ఈ ముద్దను వేసేయండి దాంట్లో ఆ కరివేపాకు ఒక పిడికడు ఆ బాగా అది ఒక కరివేపాకు ఒక పిడిక ఇక్కడ ఎ స ఏండి దాంట్లో వేసి మ్యాగీ మసాలా ఉంటుంది కదా మ్యాగీ మసాలా కూడా వేసేయండి దాంట్లోకి
త సలు కూడా ఇల్ ఆయిల్ ఆయిల్తో
అలా అలా తిప్పేసేయండి దానికన్నా ముందు మ్యాగీని మనం వాలెట్ ఉడకబెట్టి నీళ్ళు అంచేసుకోవాలండి ఉ అలా వంచేసుకుని దాంట్లోకి వేసి తిప్పేసుకోవడమే
ఆ లేదంటే ఇలా కూడా చేయచ్చు కదా మ్యాగీని ఫస్ట్ ఉడక పెట్టిన తర్వాత సరిపోయినంత వాటర్ వేసేసి దీన్నే తీసి దాంట్లోకి వేసి మంచిగా ఫ్రై చేయచ్చు కదా
ఆ అలా బాగుంటదండి
అక్కడ బాగుంటదా
ఆహాహా రుచి అంతా తేడా వచ్చేస్త అన్నమాట
అవునా అవునులేండి అంటే వా అంటే ఇది వాటర్ లో నుంచి మంచిగా తీసిన తర్వాత ఒట్టి మ్యాగీ ఉంటుందిబట్టి ఫ్రై చేస్తే బాగుంటుంది
అవునండి అందుకే నేను ఇలా చేసాను
ఓకే ఆ గార్లిక్ వేసి అంతా మంచిగా చేసిన తర్వాత
అంతేనండి దింపేసుకోవడమే ఒక రెండు మూడు సార్లు అలా అలా తిప్పేసుకొని దించేసుకోవడమే చాలా బాగుందండి నాకు చి చికెన్ మ్యాగీ కంటే గార్లిక్ మ్యాగీ నే నచ్చిందండి ఇప్పుడు బా వైరల్ అవుతుంది ఎవరు చూసినా అదే చేసుకుంటున్నారు అన్నమాట
వాళ్ళు కాదు కదా చికెన్ మ్యాగీ ఎలా చేశారు అసలు
చికెన్ మ్యాగీ అంటే అండి చికెన్ మ్యాగీ వచ్చేసి ఇది కూడా చెప్తాను చూడండి నాన్ వెజ్ లవర్స్ బాగా తింటార అన్నమాట దీన్ని సేమ్ అండి మ్యాగీనే సపరేట్ గా ఉడకబెట్టుకుని పక్ పక్కన తీసి పెట్టేసుకుంటారు
ఆ
ఇప్పుడు చి చికెన్ని మనం పక్కన ఫ్రై చేసుకోవాలండి ఒక అరదెబ్బ ఆనియన్
అ
ఆ జొంబుగా తరుకున్న పచ్చిమిరపకాయలు ఒక్ పిడి కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని ఆ చిన్న చిన్న పోసు పెట్టుకోవాలండి చికెన్ మ్యాగీ అంటే పెద్ద పెద్ద పీస్లు ఉండకూడదు అసలు చిన్న చిన్న పీసుల్లా ఉండాలి అది చిన్న చిన్న పీస్ కిలో పక్కన పక్కన కలిపి పెట్టేసుకోవాలండి పసుపు కొంచెం ఉప్పు కొంచ కొంచం కారమేసి లిపి పెట్టేసుకోండి
ఆ
కలిప్ పెట్టేస్ కొని ఇప్పుడు ఆ వేయించిన ఆ జస్ట్ కారం ఉప్పు పసుపంతే ఇంకేం వేయకండి అవునండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం అది ఆనియన్స్ అవన్నీ వేగిన తర్వాత ఈ చికెన్ యాడ్ చేసుకోండి బాగా అలా అలా ఫ్రై చేసి దాంట్లో పైన చి చికెన్ మసాలా కొంచెము మ్యాగీ మసాలా వేసి బాగా ఫ్రై చేయండి
ఓ ఓకే వావ్ ఎంత బా వస్తుంది ఉంది గదా అసలు చికెన్ పీసెస్ బాగా మంచిగా ఉండాలి కదా దానికి
చేసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మనకు అంత టేస్ట్ రాదన్నమాట
అసలు ఫస్ట్ తిన్డానికి కూడా అవ్వదు చిన్న చిన్నగా ఉండాలి చాలా చిన్నగా ఉండాలి ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ లో ఎగ్స్ ఎంత చిన్నగుంటయ్ మంచిగా
అవునండి
అంత చిన్న ఉండాలి
అవును మ్
పెద్ద పెద్ద ముక్కలు బోను అట్లంతా ఉం
లేదండి మా ఎగ్ మ్యాగీ లోకి బోన్ అవన్నీ వేసుకోకూడదు మెత్తటి పీస్ లో చెస్ట్ పీస్ లు వస్తాయి చూడండి
ఆ ఆ
అవే తెచ్చుకోని దాంతోనే చేసుకోవాలండి బావుంటది ఒకసారి మీరు ట్రై ఇంకా మ్యాగీ బాగా చి కెన్ అంతా బాగా వేగిన తర్వాత ఈ మ్యాగీని యాడ్ చేసి ఒక రెండు మూడు సార్లు బాగా సిమ్లో పెట్టి మిక్స్ చేయండి దింపేసుకోండి పైన కరివేపాకారం లేదా కొత్తిమీర చల్లేసి దింపేస్
ఆ నిజంగా చాలా బాగుంటుంది కదా నేను కూడా ట్రై చేస్తా గార్లిక్ మ్యాగీ ఏమో గాని చికెన్ మ్యాగీ అయితే ట్రై చేస్తా
చేయండి చాలా బాగుంటుందండి ఎగ్ ఎగ్ మ్యాగ్ చాలా బాగుంటది
గార్లిక్ మ్యాగీ ఏంటి ఫస్ట్ ఏం చేయాలి ఆనియన్స్ తీసుకోవాలి
మ్
ఆనియన్స్ కొంచెం వెల్లుల్లి
వెల్లుల్లి ఒట్టి మిరపకాయలు కొంచ్ తం ఆ సాల్ట్ వేసుకొని దంచుకొని పక్కన పెట్టేస్ ని అది నూనె లోకేసి వేయించుకొని అలా ప్రాసెస్ అండి మీకు నేను టెక్స్ట్ మెసేజ్ లో పమ్ పంపించేస్తాన్ లేండి ప్రాసెస్ అంతా
ఆ సరేలే
ఇంకే చెప్పాలండి సమ్మర్కి వచ్చేసి ఏంటండి జ్యూసెస్ ఏమైనా ఇంట్లో జేస్తున్నారా లేదా బయట కొనేస్తున్నారా
లేదండి నేనైతే ఇప్పుడే ఒక వాటర్ మిలన్ దినేసా చ మంచిగా
వాటర్ మిలన్ ఖచ్చితంగా ఉండాలండి సమ్మర్ లో ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాగీ చెప్పడానికి ఏముందండి ఈ మ్యాగీలో ఇవన్నీ ఈ సమ్మర్ లో తినడానికి అసలు అవ్వదండి
అసలవ్వదు బాడీకి ఫుల్లు వేడి
ల్లగా వాటర్ మిలన్ ఆ కరబూజ జ్యూసు సపోటా జ్యూసు ఇవే తీసుకోవాలండి కొబ్బరి బోండాలు
ఆ బయటకు పోవడానికి అస్సలు అవ్వట్లా
అవునండి నేనయితే రోజుకో కొబ్బరిబొండం తాగేస్తున్నా అండి పొద్దున్నే
క్క కొబ్బరి బొండం ఫిఫ్టీ రూపీస్ అని
అవునవును అవి రేట్లు పెరిగిపోయినా ఏం జేస్స
ఆ అప్పుడు ఒకప్పుడు థర్టీ నో ఫార్టీనో ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ మీకైనా మీకు ఇంటి దగ్గర చెట్టుంది గదా
ఉందండి ఒక చెట్టు ఏం సరిపోద్ది ఇంటి మొత్తానికి
ఆ అబ్బా ఎంత బాగుంటుందొ అట్లా టెంకాయ చెట్లు ఉంటే ఆ వాతావరణమే వేరు
అవునవునండి ఇంటి చుట్టూ టెంకాయ చెట్లుండాలి మామిడి చెట్లుండాలి
అప్పా చెట్లు ఉండాలి పువ్వుల చెట్లు నేనైతే ఇప్పుడు బయటకి యెళ్తే ఒకచోట గుండు పూవ్వుంది చెట్టు చూసా అబ్బా ఎంత బాగా అనిపించింది ఏంటి ఇక్కడ గుండు పూవుల చెట్టు ఇంత మంచిగా ఉందా అనిపించింది నాకైతే పాల్ ఎంత బాగానిపిచ్చిందో నాకైతే ఎన్ని పువ్వులు పోసినాయి తెలుసాడానికి కానీ దన్ని ఎవరు పీక లేదు ఏంటో
ఉ హు ఇంకొకటి ఏంటంటే అండి సమ్మర్ కోసం పిల్లల కోసం నేను సపోటా ఐస్ క్రీమ్ నేర్చుకున్నానండి పిల్లలు ఊరికే బయట ఐస్ క్రీమ్లు తిని పాడైపోతారు న్నారు జలుబొచెస్తుంది ఆ అండి అది చేస్తున్నా ఈ మధ్య వితౌట్ షుగర్ అండి సపోటా తియ్యటి సపోటలు ఒక నాలుగు తీసేస్కున్ టను నాలుకి నాలుగు ఐస్ క్రీములు జేసేయొచండీ సపోటా పీలంతా తీసి పక్కన పడేసి తీ దాన్ని మిక్సీలో వేసేస్తానండి దాంతో పాటు కొంచం కొంచెం పాలు కొంచెం టేస్ట్ కోసం మీగడ వేస్తానండి మీగడ అవునండి. చాలా బాగుంటుం పాల మీద్ మీగడ ఉంటది జూడు
తో అసలు చాలా అంటే చాలా
ఒక ఆఫ్ లేయర్ అంతా మీగడ వేసేసి మిక్సీ పాట్టేస్ పక్కన పెట్టేస్కోవాలండి పక్కన పట్టేసుకుని చిన్న చిన్నగా గ్లాసులు తీసుకొని దాంట్లోకి పోసేసి నాలుగు లేదా ఐదు గ్లాసులు
ఆ పోసేసి ఆ అవి స్టిక్స్ వస్తాయి చూడండి
ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ అవి పెట్టేసి ఒక డీ ఫ్రిడ్జ్ లో పెట్ పెట్టేసి ఒక గంట తర్వాత ఓపెన్ చేయండి అబ్బా పిల్లలు ఇంక అవే కావాలంటారండి అంత బాగుంటాయ అన్నమాట
ట మంచిగా రవ్వ రవ్వగా టేస్టీగా ఉంటుందండి నాకు సపోట ఫేవరెట్
అవునండి అదే చిక్కు ఇప్పుడు బా ఉంటుందండి మనం కాలేజ్ దగ్గ ఎప్పుూ తాగేవాళ్ళమ్మ
ఆ నాకతే ఎప్పుడు చి కృషిక
అవున అ షేక్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేది అనమాట
ఆ నిజంగా అసలు చిక్కు షేక్ గాని మరి కిక్ క్యాట్ షేక్ లు ఓరియో షేక్ లు అట్లంతా ఏం బాగు అసలు టాస్ట్ అనిపివు ఎంతైనా మనము షేక్ స్ ఎలా కావాలంటే ఇప్పుడు ఏవైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా అట్లాంటి షేక్స్ తగలండి ఈ చాక్లెట్ ఓరియో ఇవన్నీ వేస్ట్
డి సరే అండి మీ విషయాలన్నీ నాతో షేర్ చేసుకున్నే షేర్ చేసుకున్నందుకు ధన్యవా చలండి థ్యాంక్యూ
ఆ సరే అండి బాయ్ బాయ్
హాయ్
ఆ మరి కలుత్తమండి
ఓకే అండి తప్పకుండా
హ్మ్ బాయండి మీరేమైనా ఇంకా ఏమైనా చేస్తే నాకు చెప్పండి
ఓకే అండి తప్పకుండా చెప్తానండి బాయ్
బాయ్ అండి